హలో హలో హలో బాగున్నారా బాగున్న మీరెలా ఉన్నారక్క ఏం చేస్తున్నారు
ఇప్పుడే తిన్నాను సిస్టర్ మీరు తిన్నారా
ఆ అయింది తిన్నా టమాటా బాత్ చేసింటి తిన్నా మీరు ఏం తిన్నారు
నేను చేపల కూర పులుసు సిస్టర్ అవ్ మార్నింగ్తో చికెన్ చేశారు ఇడ్లీ చిక్ కేలా
ఊ ఉ ఉ
కటి చేపల పులుసు
మ్మ్ ఓకే ఏమో ఇంక మ్మ్ ఎంటక్క
ఫెస్టివల్ అంటే ఇష్టం సిస్టర్
నాకు వరమలక్ష్మి ఫెస్టివల్ ఇస్ అ దీపావళి వర్మలక్ష్మిి దీపావళి
ఓకే వరలక్ష్మి వ్రతం మీ సైడ్ బాగా చేస్తారా మీరు
హ్మ్ అవును
ఓకే అంటే మామూలుగా పెళ్ళైన వాళ్ళు కదా ఎక్కువ చేస్తారు వరలక్ష్
హలో ఆ ఏమక్క
ఏంటి సిస్టర్
ఇనిపియ్యడం లేదు సరిగ్గా అక్కా
మ్యా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు కదా వరలక్ష్మి వ్రతము అంటాన్న
అవునవును మ్మ్ హు చెడి కూరా ఎక్కువ చేసుకుంటారు మీ సైడ్ చేయరా మ్మ్ అదే నేను చెప్తా దీపావళి.
పూజైన వాళ్ళు బాగా చేసుకుంటారు అమ్మవారిని బాగా అలంకరించుకొని ఇంట్లోనే పూజలాగ చేసుకుంటారు.
ఓహో ఆ ఓకే ప్చ్ మా సైడ్ అయితే బాగా చేస్తారు
ఓకే
అమ్మవారిని కూర్చోబెడతాము మళ్ళీ ఇంకా అమ్మవారికి ప్రసాదం చేసి ఇంకా బాగా గ్రాండ్ గానే చేస్తాం. మ్మ్ నేనైతే ఇంక మళ్ళీ పసు పు కుంకమికి ముతైదువని పిలి పిలిచి కనీసం ఒక ఫైవ్ మెంబర్స్ నైనా పిలిచి అ భోజనం పెట్టి ఎలా తిరిగి ఆరోజు కనీసం ఒక టెన్ ప్లస్ ఫుడ్ ఐటమే ఉంటది మా ఇంట్లో, అ ఉమ్మ్ మీరు మరి
వేస్తారట.
మ్ హా మ్ కేంటి సిస్టర్?
దివాళీ, దివాళీ అంటే టపస్లే గదా ఇంగా.
ఉమ్
దివాళి అంటే టపాసులు ఎక్కువ పేలుస్తాము.
మ్ మ్ అవును, ఆ మైండ్ దాటిపాయే ఒక్క ఎంజాయిమెంట్ ఉండేది గదా అట్లానే గదా కానీ అదే ప్రాబ్లం.
యా యా అవును, అ చాల చనిపోతాయి గుడా. ఆ ఆ
ఔను.
ఆ టపాసులు బెల్ చడం వల్ల చాలా ఇబ్ బ్బంది అయి చనిపోతాయి పక్షులు, జంతువులు. పిలొల్లు చేయగాల్చు కోవడాలు కాలు కాల్చుకోవడాలు
అబ్బో నా బాబుకి అయితే మా మా ఇంట్లో మా బాబు అయితే లాస్ట్ టైమ్ ఆ బాబుకి ఫ్లవర్ ప్లా ఫ్లవర్ పాట్ ఉంటది గదా. అది గ్రాస్ స్ట్రెయిన్ ఉంది. ఉమ్ అంటిచుంటే కొంచం పో లెఫ్ట్ రైట్. ఫ్లవర్ లా లేచి ఒ బ్లాస్ట్ అయింది అది, ఒక్కొక్కసారి ఆగి లేకుండ గూడ అట్లే బ్లాస్ట్ అయ్యంది. చాన ఒక్కోక సారి అదే డేంజర్. నేనైతే చేయా చేస్తే ఆసక్తి గదా. భౌ ఉండాడని జెప్పేసి ట్రాక్టర్స్ గూడ జేస్టాళ్లు లాస్ట్ ఇయర్. హు హు హుమ్
పోయింది.
అయ్యో
అది అంటిస్తా ఉన్నాను, ఆ పక్కన ఎవరో పిలిచినారు నేనీ ఈ టపాస్ గురించి మర్చిపోయినాను వాళ్ళతో మాట్లాడుకుంటా అన్న అది అ పేలిపోయిందట ఆ అయితే ఏం లేదు అంటే కాల్నట్టుగా ఉంది ఒక వన్ వీక్ చివరికి బాగా నొప్పేసింది మళ్ళీ ఆ ఆటోమేటిక్గా అదే తగ్గిపోయింది
బట్ ఇంకొకటి ఏమంటే పాయిజన్ కదా అది అది పాయి యిజన్ మీద ఎక్కువ పవర్ ఉంటది
అవును
సో
ఇంకా అయితే చిన్నపిల్లలని అస్సలు అల్లౌ చేయకూడదు అన్నమాట టా
హ్మ్మ్
చిన్నపిల్లోలకీ తెలీదు కదా వా వాళ్లేం చేస్తారో వాళ్ళకే తెలీదు వాళ్లకు సంతోషంగా ఉంటుంది క్రాకర్స్ తెచ్చుకోవడము కానీ వాళ్ళకి అది పేల్చడం తెలియదు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళు ఆడుకుంటారు పీల్ చేస్తారు తారు యింగా
మేమైతే లాస్ట్ ఇయర్ ఆ క్రాకర్స్ తెచ్చేవలానికి తీసుకు తీసుకురలేడు బాబు ఉన్నాడని బట్ బయటకీ వెళ్ళిపోయి ఉంటాడు నైట్
ఓకే
మా డాడీ ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నారు తెచ్చుకోండి తెచ్చుకోండి తెచ్చుకోండి అట్లీస్ట్ ఒక థౌసండ్ అన్నా తెచ్చుకోండి మేము అది కూడ తెచ్చు ఉహు ఎందుకు లేని ముందు తెచ్చుకోవాలీ లేనీ ప్రాబ్లమ్స్
అవునులే అండి తెచ్చుకో కొనేసి పిల్లోలకి ఇచ్చి మళ్ళీ ఎందుకు ఊరికేనే లేనిపోని ప్రాబ్లమ్ అ
ఇప్పుడు నొప్పి ఒకరు నొప్పి మనం తినలేము వాళ్ళే తినాల అప్పుడు మనము చూసుకోనుండే కదా తున్నా
అవదు
మనకి ఎంత నరకం అనిపిస్తుంది తాంతం చిన్న పిల్లలు
అ అవును వాళ్ళు ఏడుస్తా ఉంటే నొప్పికి తట్టుకోలేము ఏం చేయలేము వాళ్ళ నొప్పి మనం తీసుకోలేము కదా
కదా
అదేదో తెచ్చ తీసుకోకుండా ఉంటే అది ఏ బాధ లేదు కదా
అంతే కదా
ఉ అదే బెస్ట్ వాళ్ళకంటూ కొంచెం పెద్ద ఏజ్ వచ్చిందనించి
ఉ అదేదో దానికి ఏద పెట్టే బదులు ఏదన్నా మంచి ఫుడ్ తినేదో లేకపోతే ఏదో బయటకి వెళ్లి మూవీ ఏదో ఒకటి లేదో ఎక్కడో ఒకడికి వెళ్ళే సరిచ్చ ఏదో అది ఇది అందుబాటు అయిపోతుంది కదా
అంతే అదే జాలీగా ఉంటుది ఇది తీసుకొనేసి ఇప్పుడు వెయ్యి రపాయలు పెట్టుకున్నాం అనుకో దానికి ఖర్చు మళ్లీ హాస్పిటల్ పిటల్ ఒక ఫై థౌసనో టెన్ తౌజనా అయితది
ఆ అదేమో కరెక్టే అది అంత తొందరగా తగ్గుతుందా
తగ్గదు అది పుండయ్యి చీము గారి రక్తం గారి
అదే కదా అంత అనుభవించి ఆ లాస్ట్ టైమ్ లాస్ట్ టైమ్ మా బాబుకి లాస్ట్ మంత్ అదే లాస్ట్ మంత్ మా బాబుకి చిన్న గేట్ వేసుకున్నాడు ఆడు అంతే దానికే చెయ్యంతా ఉబ్బేసి ఉంది నాకెంత ఏడుపు వచ్చేసి ఎంత అనుభవించిన
ఇనము కదా ఫోర్స్గా పడిపోతాది
అది చిన్న గేట్ అది చిన్న గేట్ అద సలుకు అంటే విడిది చిన్న చెయి లేత చేయి కదా అది తొందరగా ఎఫ ఎక్కువ ఎఫెక్ట్ చూపించ చిన్న చిన్న గేట్ అయినా
మాప్ పిల్లోడు మా సిస్టర్ కొడుక్ కూడా గమ్మన ఉండకుండా ఈ మంచం ఆడుకుంటా అండి కాలు మీద పడిపోయేసి మావోడికయితే బ్లడ్ ఇ ఎంత క్లాట్ అయిపోయ్ కాల్ సర్కులేషన్ జరకు
మా వాడికి ఇప్పుడు నైలే లేసి వచ్చేసింది మ్ ఇప్పుడు కొంచెంముంది నెయిల్ లేసొచ్చేసింది ఇంకా ఇదుగా మన ముట్ట కూడా అదంతా కదే వెళ్ళిపోవాల అని
అది వచ్చేసిందంటే మళ్ళీ కొత్త నైలు వస్థాది కాకపోతే పెయిన్ ఎక్కువగా ఉంటది చిన్న బాబు కదా
మ్ మ్
ఒక మనిషి సరిపోతారండి చిన్న పిల్లొల్ల దగ్గర కనిపెట్టుకునే ఉండాలి వాళ్ళని
అసలుకు వద్దులేండి ఇంకా వాళ్ళ ఏమన్నాంటే చాలా కష్టం అస్సలుకు
ఎంత వర్క్ అయినా ఇంట్లో పని అయినా బయట పనియినా చేసుకోవచ్చు కానీ పిల్లొల్లతో ఎగటం మా
ఎంత కాపలా ఉన్నా కూడా ఎంత చూసు కున్న కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్ ఉంటారు
గమ్మనే ఉండరు కొన్స్ సేపు కూడా ఎవరైనా పని మనిషిని పెడితే కూడా ఆహా ఆమె చేయలేక అమ్మా నేను వెళ్ళిపోతా అనేసి తాను అంటాదేమో అట్లున్నార్ ఇప్
ఏ మీ బాబుని చూసుకోవడానికా
మా బాబుని చూసుకోవడాని ట్రై చేసి టాం కానీ ఎవరు కుదర వ మాకు వద్దమ్మా మాకి మీరు ఇచ్చే అంత జ మొత్తం కూడా మాకొద్దు మేమైతే చూడలేము అనేసి అన్నారు
హమ్
ఎక్కడ కొంతసేపు కూడా గమ్మని ఉండరు ఏదం ఆ తీసుకొని వచ్చి కు పేడాలు పడుకొని ఉంటే అస్ లా నేను మా ఆయన పడుకోవాలంటేనే భయంము పగుళ్లు అయితే మా ఆయన్ డ్యూటీకి ఎల్లేసి వచ్చి పడుకొని నిద్రపో తడు వీడు ఆడుకుంటా ఉం ఏదో ఒకటి తీసుకొని పోయేసి నెత్తిన ఏస్తాడు
అయ్యయ్యో
తెలిదు కదా వాళ్ళకి నొ పేదవులుతాది అనేసి అని అన్నారు మా ఆయన పడుకొని ఉంటే బెడ్రూమ్ లాక్ చేసుకొనేసి వచ్చి బయట ఆడిపిచ్చుకోవాలి పిల్లోడిని మేము హాల్లో ఉం టె మా ఆయన బెడ్రూమ్ లో ఉండడం మేం బాత్రూంలో ఉంటే మా ఆయన హాల్లో ఉండడం అట్లాటివి చేస్తాడు
హమ్
మాగ్ కొట్టేసి పప్పా పంతడు
అయ్యయ్యో హమ్ హ ఏదో అందుకే ఫెస్టివల్ టైమ్ లో ప్రాక్ క్కర్స్ ఇవన్నీ ఆ తా తెచ్చుకొని అంత అవాయిడ్ అవాయిడ్ చేసేసి ఏదో అవుట్ సైడింగ్ పోయి అలా ఎంజాయ్ చేసుకుంటే చాల్లులెండి ఇంకా మళ్ళీ ఇది తెచ్చి డబ్బు పెట్టి ఎందుకు తెచ్చుకోని
మ్ మ్
డబ్బు పెట్టి కొని తెచ్చుకోవాలా అన్ లాస్ట్ టైం నేను అట్లే చేసా కున్నాన్నే ఐస్ క్రీమ్లు తిని చిగుళ్ల నొప్పిలు తెచ్చుకునేసిన నేను
అంటె మీకు ఫుడ్ ఐటమ్స్ జిల్లుగా పడవనుకుంటా ఆహ్
హమ్ హమ్ ఆహ్ ఒకే బాయ్